హలో చెప్పండి బాగుం హుమ్
ఏం చేస్తున్నారు
ఎం లే సెల్ చూసుకుంటున్నారు
ఇండి
కశమీర్ కాలవారడి అడుతులో మాడుతున్నాను
ఓహో అది మీ వ్యా వరంమ్ ఎంటి మావుల్ గ కొనుక్కున్న నని చుకున్నావ
ఆ అ
మ్
టానిక్
ఆడిచుకున్న అదే కూర్ లో వేస్ కుంటారా
లేదఅండి
ఆ మరి
ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి ఇస్తామండి ఇంట్లో జరిగి పోతుంది
ఏంటి ఆహ
ఇయ్యాల్ జరిగింది రోజ్ పండుగ
పాల
అంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అని
నీ
కేల్
ఏమ్ వుండే
బజార్ లోదమై అయితే
ఇక జరగాలునుంది చాప అ బ టేబు చాలా ఎప్పుడు చెప్పాల సినింది
ఉహు ఊ
మీర్ ఎల్ చేతుకున్నారు
బాగా చేసుకోను
ఇడ అండి
బాగానే చేసుకున్నా
హో దే
పచ్చడి తీసుకున్నారా మీరు తీసుకున్నడా ఎవరు చేసారు మీరే చేసారా
ఇక్కడ ఎం చేత్తార అండి
హ్ము మీ అమ్మ చేసిందా మ్ తగిరేం పొద్దున్ నుంచ్ పొద్దున్న్ వత్తా ఇసారేమో
నా
అదిరే మీకు ఇష్టమేమ అని అడి బాగా ఇష్టమ అండి పచ్చడి అంటే ఆ మీకు బా ఇష్టమా పచ్చడి అంటే
మన పాయఅన్నా
ఈడ అండి ఏమ్ చేత్తున్నార్ అండి బిజీగా
బస్త బస్త ఎక్రన్ బస్తా
ఓహో ఎన్ని బత్తలు ఇడేం ఎంది తగేలు ఎన్ని బత్తాలు
వర్ష వర్ష అండి
ఉమ్ మబ్బులు పట్టేసిందా మీకు
మకాండి లేదండి బాబు చాలా ఎండ
అవునా
తెగ కొట్టెతుందండి మాములుగా కాదు
మాకేమో ముబ్బేసిందండి మరి బయట ఇటు
ఉమ్ మాకు కాసిందండి ఎండ
మీకు కాసిందాండి
ఎండ కాదండి వాన పడేలా ఉంది మబ్బేస్తుంది
ఉమ్ వాన రాదులేండి ఎండలే అదిగో ఎండొచింది చూడండి
చూ
ఇవాళే
ఉమ్
మీరు వాతావరణ శాఖలో గాని పని చేస్తున్నారా ఏటి
లేదండి మా ఫ్రెండ్ చెత్తాడు వాతావరణ శాఖలోని
ఉహు చెత్తారేటి
చెత్తారండి
మీకు రోజు వాతావరణం గురించి న్యూస్ చెప్తాడేమండి
నాకు చెప్తాడండి
ఉహు
అదే ఈ రోజు వర్షం ఎయిట్ ఆ... టూ పర్సెంట్ వర్షం పడుద్దంటండి
మిగతా నైన్టి ఎయిట్ పర్సెంట్ రాదా ఉహు
సుక్కు సాప్ట్ వుందండి వ
ఆహా
ఇయ్యాల వచ్చినయి వెంటనే ఇలా వచ్చి అలా పోతున్నాయి
ఆ అన్ని వాళ్ళు చెప్పారండి
సరే ఆలోచించండి
అయ్యి తెలుసుకుని మీరు జాగ్రత్తగుంటారేమో అయితే
ఆ
ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు జాగ్రత్తగా ఉంటారేమో
ఆ
మరి ఇగమ్ పోద్దు నుంచి ఏం చేసారు కొత్త బట్టలు కొనుక్కున్నారా లేదా
లేదండి ఏటి
కొత్త బట్టలు కొనుకున్నారా లేదా
లేదండి
ఏ
ఏ ఇంట్రెస్ట్ లేదండి కొత్తబట్టలకు
ఇంట్రెస్ట్ లెదా ఉహు
డబ్బుల్లేవ్ డబ్బులైపోయినయండి
మొత్తం ప్రాబ్లమ్
మీరు కొనుక్కున్నారా అండి
ఉ కొనుక్కున్నానండి
ఓకే
ఉమ్
నువ్వు వాళ్ళ రూమ్ ఉంటవగాద
ఎంది
ఏంటండి అంటున్నారు
ఏంటండి ఎక్కడన్నా రోడ్డు మీద నిల్చున్నర ఏంటి అ సౌండ్
హాస్పిటల్ వచ్చి నువ్వు
అక్కడ ఎడేహరేడు ఫోన్ కారుమాడిచ్చె దగ్గర
కరాల మాడించి మిల్ దగ్గర పడే సరా ఫోను
అ ఓహో ఉమ్
చాల ఉంట సౌండ్ కొంచెం
ఉహు చాలెక్కువత్తన చూడండి సౌండ్ ఎక్కువగానే వత్తుందండి
ఉంట
ఓహో అవునా
ఆ అవును
మీ ఊళ్లేడా చెప్పరు ఒగాది
ఎల్ చెస్తరుఉగాది
గాదండి
అంతనా పెద్దదేం చెయ్యరా
ఏం చేయరండి సంక్రాంతి బాగా చేస్తారండి
పక్కన
ప్రసాంతంగా
ఉహు సంక్రాంతి బాగా ఎస్తారంటున్నారా
ఎంటి తుమ్లోచ్చతన్నాయ మీకు కొంప
ఎంతమంది అమ్మా
ఓ అందుక కారం ముక్కులో అడ్డు పోయిందేమండి కారం ముక్కులోకి పోయిందేమో
అదే అండి చూత్తనను ముక్కులు కనంలో ఎంటి నమ్మకమ్
ఏంటి ఎలగా
ఆ
ఏంటంటున్నారు కారం ముక్కులోకి పోయిందా
తితారండి ముక్కులోకి పోయిన కారం వట్లయితే
ఊ ఏది కార్ ముకులొంది బయటకి లగేత్ర
ప్లస్
అడేలే ముక్కు లోంచి
ఓహో అవునా
నీకు తెలదేండి అ విషయం
తెలవలేదు అది ఇప్పుడు వరుకు
హుహ్ మీరే మీరు అడుకున్నారంట కారం.
ఏదన్న ఎవరన్నరు
ఎవరెవరనీ కొద్దిగా
అదె తెలియదండి నాకు ఎక్కడ కొనుక్కవాలి ఏం
మాత్రమే యలా
తేల్ అంటే ఎంది.
ఎవరులేని
తేం కాదని తెలవనోళ్లేగాని మేము అలా ఆడిచుకోమండి డైరెక్ట్ కొనేసు కొంటాం మంచి బ్రాండెడ్ కారం.
ఇది కూడా బ్రాండే
మీరేమో చేయించుకుంటున్నారు కారాన్ని.
చేయి
మీరలా ఆడించుకుంటారు. మేము అలా ఆడించుకున్న కారం కొనుక్కుంటాం. అవును అండి కొంచెం డబ్బున్నోళ్ళ మే
డబ్బులు బాఎక్కువ ఉన్నటున్నయి.
బాయేం కాదండి కొంచం పర్లేదు.
మీ నాన్నెంచేతారండి?
మా డ్రైవర్ అండి.
మరి డ్రైవర్ గారేనా అన్ని డబ్బులున్నయా.
ఏ డ్రైవర్ అయితే డబ్బులు ఉండకూడదా. చెప్పండీ. మీ నాన్న ఏం చేస్తారు మరీ. మీ నాన్నేం చేస్తారో
మా నాన్నా డ్రైవర్ అండి.
ఆహా ఏం నడుపుతరు.
పాతది ట్రాక్టర్. హ్ మీ నాన్నెం నడుపు తడు లారీ ఆ ఆ
మా నాన్న కూడా ట్రాక్టర్ నడుపుతారండి.
హు
మీ నాన్న ట్రాక్టర్, మా నాన్న ట్రాక్టరండి సేమ్ పించండి.
హ్ కాదు, కాదు.
ఇంకేటండి మరి.
ఏం లేదండి మీరే చెప్పాలె.
మరి అయితే ఈ రోజు బానే గడిచినట్టేనండి. అంటే గడిచినంత వరకు పర్లేదా అని అడుగుతున్నాను అం
ఏమి పర్లేదండి
బయట తిరిగార అండి అలా ఈ రోజు అంతను.
హుహ్ ఎగ్జామ్ ఏమో అండి మరి బ ఎక్జామ్స్ ఏం అండి మరి చదవరా అండి ఇంకా
ఇ ఇద్దే పెట్టదగద రేపంత ఖాలీ కదండీ వెళ్తారు
రేపు కుదరకపోతే అప్పుడు ఏం చేస్తారండి మీకు రాసి ఇచ్చరడి ఎక్కడన్నారు కొదురు దాన్నేమో రోజు చదువుకోవాలి కదా మీరు
ఏంటండీ ఎగ్జామ్ ఇంగ్లీషా
కదండీ
సరే ఉండండి హవె ఎ నైస్ డే బాయ్ అదోగది